అప్పుడు
ఆ వినిపిస్తుంది బ్రో
క్లారిటీ గానే ఉంద వాయిస్
ఆ క్లారిటీ గానే ఉంది బ్రో
మనం మూవీస్ గురించి మాట్లాడుకుందామా బ్రో?
ఆ ఓకే బ్రో మాట్లాడదాం
మీకు ఎలాంటి జానార్ మూవీస్ అంటే ఇష్టం బ్రో?
నాకు మంచి లవ్ స్టోరీస్ అంటే ఇష్టం బ్రో
అవునా రీసెంట్గా నాకు నా కామెడిీ మూవీస్ అంటే ఇష్టం బ్రో
కామిడి మూవీస్ అ
ఆ రీసెంట్గా ఎవన్నా చూసారా లవ్ మంచి లవ్ మూవీస్
ఆ చూసా బ్రో రీసెంట్ గా నే
ఏది చూసారు
విత్ లవ్ అని ఒక లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ మూవీ
అవునా
అ బ్రో ఆ తెలుగులో కూడా ఉంది బో బ్రో అది ఆక్చువల్గా మలయాళంది
అవునా మలయాళంది మీరు డబ్బుడు లాంగ్వేజ్ లో చూసారా
బ్రో
అవునా
బాగుంటుంది బ్రో మూవీ అది
ఆ
మీరేది చూసారు బ్రో మూవీ రీసెంట్గా
నేను రీసెంట్గా మొబై లో చూసా బ్రో మనశంకర వరప్రసాద్ చూసాను బ్రో
ఆహా బాగుంటుంద బ్రో
ఆ బాగుంది బ్రోం మీరు చూడలేదా సినిమా అది
లేదు చూళ్ళేదు ఇంకా అది
అవునా
ఆ ఆ థియేటర్ కేళ్తా బ్రో మొబైల్స్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు చూడ్డానికి నాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఆ అవును బ్రో ఎమన్నా మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే మూవి థియేటర్కి కేళ్తే చూస్తా
ఆ అంటే రి రీసెంట్గా థియేటర్లో ఏ మూవీ చూస్తారు
ఆ రీసెంట్ గా నేను విష్ణు విన్యాసం చూసా బ్రో ఆ బాగుంది బ్రో అది మంచి కామెడీయన్ టెన్మెంట్ ఉన్నది మీకు బా సెట్ అవుతుంది మీరు చూసారా బ్రో మూవీ
సెంట్గా ఏ మూవీస్ చూడలేదు నిను
బాగుంటుంది
సరే బ్రో తప్పకుండ చూస్తా బ్రో అంటే మీరు మూవీస్ బాగా చూస్తారు కాబట్టి మీకు ఏ హీరో అంటే ఇష్టం బ్రో
నాకు నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్ బ్రో మీకు
నాకు ప్రభాస్ అంటే ఇష్టం బ్రో
ప్రభాస్ అంటే ఇష్టమా
సర వచ్చింది ఇన్ని రాజా సాబ్ అది చూసారు
ఆ నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమన్నా
స్టు ఎం ఉన్నాయ్ బ్రో స్పీరిట్ ఫౌజీ అంటున్నారు ఏదొ సార్ చూడం అంతే
అంతే ఎరు
మామ ఎ ఆసక్తి చూపించని అవసరం లేదు బ్రో ఇ వచ్చినప్పుడు చూడ్డం ఎజాయ్ చేయడం అంతే
అంతే
హ బ్రో ఎందుకు రామ్ చరణ్ అంటే ఇష్టం బ్రో మీకు
రామ్ చరణ్ యాక్టింగ్ డ్యాన్స్ అన్ని బాగుంటాయి బ్రో
అదే అదే డాన్స్ అంటే అన్నారు మీకు ఏమన్నా
ఆ నేను కూడాడా సమాచ డాన్సర్ ఏ బ్రో
అవునా బ్రో స్టేజ్ మీద వేస్తుంటారా మీరు డ్యాన్స్
స్షస్ పార్టీకి అట్లా కాలేజెస్ లో స్కూల్స్ లో వేస్తా ఉంటప్పుడు
ఆహా
ేస్తా ఉంటాం ఫంక్షన్స్ ఇేస్తా ఉంటాం
ఆ ఏమైనా గిఫట్స్ అవార్డ్స్ అలాంటి వచ్చ వచ్చాయా డ్యాన్స్ మీద మీకు
స్కూల్లో వచ్చాయి బ ట్రై చే మా మామూలుగా యాక్చువల్ గా పార్టిసిపేట్ అడు వేినప్పుడు ట్రై చేస్తారు కదా
ఆ ఆ అంటేరే నేర్చున్నారా లేదా ఎక్కడైనా కోచింగ్ వెళ్లారా
ఆ స్కూల్ లో ఉన్నప్పుడు వెళ్తుంటా బ్రో డ్యాన్స్ క్లాస్ కి
అవునా.. లేవు ఆ లేదు బ్రో నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో
నీకు అలాంటివి ఏం లేవా
అలాంటిది ఏం లేదు బ్రో ఇంకా నాకు చిన్నగా ఎడిటింగ్ చేయడం వచ్చు
ఎడిటింగ్ వస్తుంద బాగ ఆ హ
ఆ అంటే అంత మంచిగా వచ్చు అని చెప్పలేను ఏదో కొంచెం అలా
చేస్తుంటారు బ్రో మీరు
ఏ బ్రో వీడియోస్ జాయిన్ చేయడము ఫ్లెక్స్ యాడ్ చేయడం లిరికల్ వీడియోలు తయారు చేయడం
టారా మీ పర్సనల్ గా రీల్స్
అంటే నేనేం రీల్స్ చేయను బ్రో నేను ఫ్రెంట్ కెమెరా కంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉండడానికి ఇష్టపడతాను
ఆ హ
మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా బ్రో ఎడిటింగ్ అలాంటిది
చేస్తా ఇక్కడ నేను రీల్స్ చేస్తాంట బ్రో
అవును బ్రో మంచిగా ఉన్నారా ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అలా ఆ
ఆ డ్యాన్స్ వీడియోలు అట్లా చేస్తాం రీల్స్
మ్ హ్
మ్
ప్రమోషన్స్ అలా చేస్తుంటారా
ఆ ప్రమోషన్స్ ఇంకా లేదు బ్రో ఆ అంత
ఇప్పుడు పాటలు కూడా ఇష్టమేనా మీకు మ్యూజిక్ బాగా వింటారా
అ
రెగ్యులర్గా వింటారు డైలీ ఎలాంటి పాట అంటే ఇష్టం బ్రో
ఎలాంటి పార్ట్స్ అంటే విత్ లవ్ సాంగ్స్ ఎ బ్రో లవ్ సాంగ్స్ ఎప్పుడు ఆహ్ లవ్ సాంగ్స్ ఉంటాయి ఎప్పుడు మీరు ఉంటుంటారు. ఆది నీ పాటకు.
నేను రెగ్యులర్ గా అని చెప్ప్. చెప్పలేను గానీ అప్పుడప్పుడు వింటుంటా బ్రో బ్రోయి.
హలో
హలో సార్. నేనేం రీసెంట్ గా చూడలేదు బ్రో నేను ఏదో. రిలీజ్ ది మనీ వేస్. సో అంటే ఏదో డబ్బైయింది వెబ్ సిరీస్ అంట. ఇప్పుడు అది చూస్తూ ఉండే. స్పానిష్ అనుకుంటా బ్రో అది ఎవరో ఆహ్. బాగుంటంది బ్రో అంటే వెబ్ సిరీస్ కదా కొంచెం. లాగ అవుతున్నట్టు ఉంటది కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది బ్రో.
ఆహ్ మల్లిగా.
ఫ్రీగా ఉంటే చూడొచ్చు మీరు కూడా.
ఆహ్.
ఉమ్.
రీసెంట్ టైం లో మీకు నచ్చిన మూవీ ఏది బ్రో.
రీసెంట్ టైం లో అంటే. చెప్పలేను బ్రో నేను నాకు. జెర్సీ మూవీ అంటే ఇష్టము బ్రో. రీసెంట్ ఆహ్ రీసెంట్ అయితే కాదు చాలా ఓల్డ్దే కానీ ఇష్ట్. చాలా.
ఆహ్. ఫేవరెట్ మూవీ ఏది బ్రో.
ఉమ్ అదే అని చెప్పోచ్చు బ్రో. ఒక మూవీ అని ఏం లేదు బాగుంటే ఏదైనా చూస్త్ హలో. ఇంకా నాకు అదే బ్రో. కొంచెం క్రికెట్ అంటే ఇష్టం అలా. కొంచెం కనెక్ట్ అయిన అది బాగుంటది. మజిలీ మూవీ కూడా బాగుంటది. ఉమ్. ఆహ్ మీరు ఇప్పుడు మూవీ లో ఒకట్.
ఓల్డ్ కూడా చూస్తా బ్రో నేను యాక్చువల్గా నా ఫేవరెట్ మూవీ ఆయన నా.
ఆహ్.
వీక్లీ వన్స్ చూస్తా ఉంటా బ్రో నేను.
అంటే ఈ ఈ జనరేషన్ కాదు అంటే ముందు జనరేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఉండేవి కదా ఆ మూవీస్ అంటే ఎన్టీఆర్ గారు అవును కదా అప్పుడు అంటే చి చిరంజీవి కూడా ఇష్టమేనా మీకు
ఆ చిరంజీవి కూడా ఇష్టం బ్రో
అంటే చిరంజీ ఆ చిరంజీవి నుంచి రామ్ చరణ్ గొచ్చారా
ఆ అవునురో
ఆ ఇంకా బ్రో పాతవి అంటే బ్లాక్ అండ్ వైట్ ఏం టి ఆర్ ఏ ఎన్ ఆర్ వారు వాళ్ళా సినిమాలు చూసేవాళ్ళా
అది అంత ఐడియా లేదు బ్రో ప్రేమించుకుందాం రా అనే సినిమా ఏసు ఏదో ప్రియా ప్రియురాలు పిలిచిందనే సినిమా ఒకటి ఉంటుంది
ఆ అన్నీ లవ్ మూవీలే చూసున్నారు అట్లయితే
లవ్ మూవీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ బ్రో
హా
హ్మ్మ్
అదే యకా
హీరోయిన్స్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు బ్రో
అలా ఏం లేదు బ్రో కొత్త వాళ్ళు వస్తుంటారు పోదుంటారు మనకి ఒకసారి ఒకరు నచ్చుతుంటారు ప్రజెంట్ టా ఎవరు లేరు బ్రో అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ ఓకలా ఉంటారు ఆఫ్ స్క్రీన్ ఓకలా ఉంటారు
ఆహా
హ్మ్మ్ ఈ సినిమాలో ఎవరు వాళ్ళు యాక్టింగ్ బా బాగా చేస్తే వాళ్ళు ఉంటారు
ఆహా
మీకు బ్రో
నాకు రష్మిక మందనా క్రష్ ఉండే బ్రో ఇప్పుడు పెళ్లిి అయిపోయింది ఇంకా చాలా ఫీల్ అవుతున్నా
హ్మ్మ్ ఏంకాలే బ్రో హోవరో వస్తారు గానీ
ఎవరొస్తారు బ్రో మళ్లీ
హుమ్మ్ మీకు రామ్ చరణ్ అంటే ఇష్టం అన్నారు కదా తనిలో నచ్చిన క్వాలిటీస్ ఏమన్నా చెప్పగలరా మీరు అంటే యాక్టింగ్ కాకుండా అంటే బయట అతను ఉండే
ఆ అదను డ్రస్సింగ్ స్టైల్ బాగుంటుంది బ్రో
అవునా
ఆ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది బ్రో బాగా బాడీ మంచి పర్సనాలిటీ మెయిన్టైన్ చేస్తూ ఉంటారు
ఆ మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటారా
అవే ఇష్టం
మ్మ్ రీసెంట్గా పాటలు రిలీజ్ అయ్యాయిగా బ్రో పెద్ది మూవీ లాటివి
ఆ బ్రో సూపర్ హిట్ అయ్యాయిగా పాటలు మీకు నచ్చావా
ఆ బాగున్నాయి బ్రో
ఆ బాగుంటది ఆ చేసా బ్రో అ స్టెప్పులు కూడా వేసా
అవునా మ్మ్ వీలై తే షేర్ చేయండి బ్రో ప్రమారే ఇలియాన్
ఆ చేస్తాను బ్రో పక్కా
ఉమ్మ్ సరే బ్రో ఆ ఇంకేం లేదు బ్రో మీరే ఎం అనా చెప్పాలనుకుంటున్నారా
ఏం లేదు బ్రో రోజు దేవలాడుతుంది బాగానే హ్యాపీగా ఉందా
ఆ సరే బ్రో థాంక్యూ థాంక్యూ సరే బ్రో బాయ్
ఓకే లే